హలో
సస్టర్ ఏమైంది సస్టర్ సరిదు ఆ వినిపిస్తుంది అప్పుడే వినిపించలేదు
ఓకే ఓకే
హమ్
ఏం చేస్తున్నారు శిస్ట
తన్నా సిస్టర్ మీరు
నేనా ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను సిస్టర్ మూవీ చూస్తాన్న
అవునా ఏంటి విశేషా చాలు
ఈ అంట చాలా విపరీతంగా ఉంది సిస్టర్ ఏం కావడం లేదు
ఇంక ఈ మంత్ ఒకటలేండి సిస్టర్ ఈ మంత్ అట్లా కొంచెంవగట్టండి
అ అంతే అంటారా నిన్న ఫుల్ రెయిన్ పడింది నేను ఆఫ్టర్నూన్ నుంచి మళ్ళీ నైట్ అంతా చలిగా ఉంది మళ్ళీ ఇప్పుడేమంటే ఎండ బిభస్తంగా వస్తా ఉంది
ఆ అదట్లే ఉడుకుంగేస్త అదట్లే
ఆ ఓ ఎంండ అట్లే భీష్టం ఏం తట్టుకొని కావడం లేదు
హ ఓకే
మధ్యాహ్నం కే ఎం సిస్టర్ లంచ్
పులిహోర చేసా అ
పులిహోరనా ఈ ఎండకి పులిహోర తింటే ఇంకేమనా సిస్టర్ మీరు
మాక ఏమంతా ఏంద లేదులేంటి సిస్టర్
అంతే అంటారా
ఉ ఏదో ఫాస్ట్ ప్రాసెస్ ఫుడ్ ఇది
ఆ చాలా ఈజీ ప్రాసెస్
ఉ
మళ్ళీ నైట్కి
నైటికి ఏదైనా చూడాలి సిస్టర్ ఏమన్నా
ఓకే ఓకే
ఏమన్నా చేసుకోవాలి రైస్ ఉనేది ఉంది రైస్ వేడి చేసుకొని ఇంకా దాంట్లోకి ఏమన్నా చెయ్యాలి
ఓకే నైట్కి ఏదో టమాటా రైస్ హెగ్ రైస్ సో ఏదో ఒకటి ఈజీగా చేసుకునేసేయండి సరిపోతది ఉ మళ్ళీ డ్యూటీ నుంచి వెళ్ళేసి అంత చేసుకోనేసి చేయాలి అంటే కష్టం అయిపోతుంది కదా
ఆ ఇంటికి వస్తే టైడ్ అయిపోయింటాము
ఫుల్ టైడ్ అయిపోతాం అదే సిస్టర్ డ్యూటీలు చేస్తేలే భలే స్ట్రెస్ ఏ ఎక్కువైపోతది
ఆ అది వేరే హెయిర్ సర్వీస్ లో ఎక్కువ ప్రెజర్ ఉంటది
ఓకే
ఉ హెయిర్ సర్వీస్ అంతా ఈజీ కాదు
ఆ
ఉ ఇంగా హెయిర్ సర్వీస్ లో హెయిర్ హెయిర్ సర్వీస్ అంటే మాక్సిమం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయినా ఉంటది కాల్ స్టార్టింగే వన్ అవర్ ప్రాసెస్ అది
ఓకే స్ట్రట్నింగ్ స్ట్రట్నింగ్ అవన్నీ చేస్ తార సిస్టర్
తరణి ఇస్తా స్ట్రైట్నింగ్ పర్మినెంట్ స్ట్రైట్నింగ్ బొటాక్స్ క్యారటిన్ స్మూత్నింగ్ అన్ని చేస్తా కెమికల్ ట్రీట్
మీకే ఓన్ గా ఉందా సిస్టర్
లేదు లేదు సిస్టర్ నేను బ్రాంచెస్ లో చేస్తున్నా లాక్ మీ బ్రాంచ్ లో ఉ
ఓకే ఓకే
కంపెనీలో చేస్తున్నా ఇస్తున్న సిస్టర్ టై చే టై చే ఉ లాక్ మీ తేల్ద మీకు
తెలుసు తెలుసు సిస్టర్ అంటే ఇక్కడ మాక్సిమం అంతగా ఏం ఉండవు గదా
ఉహు
పెద్ద పెద్ద సిటీలలో అయితే ఉంటది ఇంకా చిన్న చిన్న విలేజ్లలో ఉండదు గద సిస్టర్
ఉ
ఉ
ఉ ఎందుకు మైన్ మన్ సిటీల్లో డిస్టిరిక్ట్ లో గుడా ఉన్నాయి గదా లాక్ మీ సలోన్స్ అలా
ఇక్కడ తక్కువ సిస్టర్ మాకైతే
ఉ ఉనా ఉ బ్రాంచెస్ లో చేసినా మాకు అనేది అంటు ట్రైనింగ్ ఉంటది వాళ్ళే ఫుల్ నాలెడ్జ్ ఇస్తారు అవును
మొత్తం ఫస్టు వాళ్ళే నేర్పిస్తరా మొత్తమూ
నీకంటే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా గుడా నోరు ముసుకొని ట్రైనింగ్కి అటెండ్ అవ్వాల్సిందె
అంతే అంటారా
అంతె వాళ్ళ ప్రాసెస్సూ వాళ్ళ ట్రైనింగు వాళ్ళ ప్రాసెస్ లొనే జెయాలిగ మన ప్రాసెస్ అవసరంలే ఈడేగా సిస్టర్ ఈ గ్రీన్ ట్రెన్స్ న్యాచురల్స్ ఊ ఉ ఇగా బ్రాచ్లకెళ్దామంటే ఆ బ్రాంచ్ ట్రైనింగ్ ఉంటాది వాళ్ళు ఏం ప్రాసెస్ చెప్పిస్తె అదే ప్రాసెస్ కా కంటిన్యూ అయితది
అంతేలేండి మా హాస్పిటల్స్ లో గుడా అంతే ఇప్పుడూ పర్ సపోజ్కి ఒక హాస్పిటల్ లో జాయిన్ అయినం అనుకో వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళిచ్చీ మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు జూపిస్తరూ ఆ ప్రాసెస్ అంతా మళ్ళీ వేరే హాస్పిటల్లో బోయి చేయడానికి లేదు మళ్ళీ ఇవి అక్కడి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది
అంటే ఇంకోటి ప్రాడక్ట్స్ వేరూ కెమికల్ ట్రీట్మెంట్స్ కవి వేరు రుంటాయి అలా మాసై మాకి వేరే వేరే బ్రాంచెస్ అంతా తెప్పిస్తారు
ఒకే
మ్
మొత్తానికైతే ఎట్లో పోతాంది జీవితాలు
హ్మ్ అంతె మీరేంజేసారు ఏంజె సిస్టర్
నేను మార్నింగ్తో ఇడ్లీ సాంబార్ జేసా సిస్టర్ ఇంట్లో తిన్నా మళ్ళి నైట్ ఐస్ బిర్యానీ ఒండ్ టే చల్లగా ఉంటాది గదా అన్జెప్పి కడుపు కడుపులో కొద్దిగా ఏష్నా మా బుడ్డోడికి ఇడ్లీ వెట్టేసి సరే ఇం క స్నానం జేపిచ్చీ పడుకోబెట్టా నిద్రబొయినాడు
హు
ఇంగేమన్న ఫుడ్డేమన్నా ప్రిపేర్ జేద్దామా అనుకుంటాన్న
హు
ఇంగేదో ఒకటి చేయ్యాలి ఫుడ్డు మామ్మేమో ఎగ్గు కర్రీ జేసుకోమ్మా అన్ జెప్పేసి ఎళ్ళింది
ఊహూ
మధ్యాహ్నంనికి అది చేసుకో నైట్కి గాకపోతే పిల్లోనికి ఏదనా జేసి పెడదామూ అన్జెప్పనే
ఎన్ని మంత్స్ పాప ఎన్నియర్స్ ఆ సిస్టర్ బాబుకి
మా బాబుకా ఇంకా టూ ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు సిస్టర్ వన్నండ్ టూ ట్వంటీ వన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ సెప్ ఆ ఈ సెవెన్తొస్తే ట్వంటీ వన్ ట్వంటీ టూ వస్తది
ఉ ఊహు ఓక్కే
మల్లొకా టూ మంత్స్ ఉంటాది బర్డేకి
ఉ
ఆ తర్వాత ఎక్కడికన్నా ప్లాన్ చేయాలి ఫస్ట్ బర్డె అయితే బాగా చేసాము గ్రాండ్గానే ఫస్ట్ బర్డె జేస్ అనేస్తే హెల్త్ ఇష్యూస్ వచ్చేసరి మళ్ళీ ఒక వన్ మంత్ వరకు బాగా బాబు సఫర్ అయిపోయాడు ఫుల్ ఫీవర్ ఒకటి పోతే ఒకటి వస్
మేమైతే మీరు మేం మాది సేమ్ ప్రాబ్లమ్ సిస్టర్ అదే ఫస్ట్ బర్డే బా బాగా గ్రాండ్ గా చేద్దాం అనుకున్నామా బర్డే టయానికి అసల్కు వా కి జరంను మళ్ళీ అమ్మవారు వేసింది ఇంగ ఎట్లా చేస్తారు చెప్పు సిస్టర్
చెప్పను చేయలేం చేయలేం
చేయలేం
ఇంకా అమ్మవారు పోసేస్తే దానికి చాలా ప్రాసెస్ ఉంటది
మ్ ఇంక సెంకడ బర్డే వచ్చేసి సిచువేషన్స్ బాలేవు
ఓకే
అలా జరిపేసాము థర్డ్ బర్త్డే సిస్టర్ బా చేసి పార్టీ హాల్ బుక్ చేసి
ఒకే
బాగా రిచ్చ
ఫస్ట్ బర్డే చేస్తాము అనేసనంటే పిల్లలకి ఏదో ఒకటి వస్తదంట
అవునవును మ్
హెల్త్ ఇష్యూ మాత్రం ఖచ్చితంగా వస్తది అనే
అందుకు ఫస్ట్ బర్త్డే సెకండ్ మ్ ఫస్ట్ బర్డే సెకండ్ బర్డే బాగా చేయలేదు అని చెప్పేసి ఇంగ ఎంతైతే అంత ఖర్చు కానీలే అని చెప్పేసి ఆ థర్డ్ బర్డే బాగా చేసాం పార్టీ హాల్ బుక్ చేసి మళ్ళీ బో నాలద్దా యచ్చుగ క్యాంట్రిన్ లోన మాట్లాడి మ్ శమి దు అన ఇంకే చెప్పర ఇంకేంటి విస్ నాలో ఏం షాపింగ్ ఏం చేయలేదా
చాలా ఐటమ్స్ ఉంటాయి కదా సిస్టర్
ఆ నేనైతే మీడియం లో చూపించాను సిస్టర్ మీడియవే చె చ్చన్ము నాన్ వెజ్ నము కుష్క రైసు పుష్క రైసు మళ్ళీ
మా మ్యారేజ్ కయితే ఫుల్ ఐటమ్స్ చేసి చాలా వరకి మిగిలిపోయాయి
ఉమ్
ట్వంటీ ఫోర్ ఐటమ్స్ ఏమో పెట్టాము అందులో అన్ని కొన్ని కొద్దిగా కొద్ది కొద్దిగా చేసే కాడికి
మ్ హు అదే సిస్టర్ ప్రాబ్లము అసలుకు ఐటమ్స్ ఏవో పెట్టిస్తాము కొన్ని కొద్ది పెట్టిసినా కూడా వేస్ట్ అవుతుంది ఫుడ్ ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఎవరు అన్ని తిన్నలేరు అసలుకు ఫుడ్డు చాలా వేస్ట్ అవుతుంది ఇప్పుడంతా ఇంకోటి ఏమంటే మ్యాగీ ఇంకా వేసి టిలో అయితే హండ్రెడ్ ఐటమ్స్ అయినా పెట్టిచ్చేస్తారు ఫిఫ్టీ సిక్స్టి ఐయిట్మామ్సు మేము వెళ్తాం కదా ఇలా మేకప్‌కి అలా మేకప్ చేయడానికి అలా ఎప్పుడైనా వెళ్తాం కదా వా సరుకు ఆ పుడ్ నీ ఏద్ తినాలో అని కూడా చూస్ చేసుకోలేము అసలుకి
అవును పుల్ ఐటమ్స్ పెట్టేస్తారు ఏది తినాలో తెలిదు అందులో వెరైటీ వెరైటీగా ఉంటుం ది మనం చూడనేటివి కూడా ఉంటాయి దాంట్లో
ఆ చూడ్నేటీవి ఉంటాయి అసలు ఏది చూస్ చేసుకుని తినాలి ఎన్ని తిన్లేము కడపు నిండిగిపోతుంది ఏం చుశ అది ఆ కన్ఫ్యూజన్ అయిపోతుది ఆ అన్ని కావాలనిపిస్తుంది కానీ తినలేము అదే ప్రాబ్లం ఉమ్మ్
ఆ చెప్పండి సిస్టర్ ఉన్నాను ఉన్నాను
ఉమ్మ్ హలో
ఆ సిస్టర్ వినిపిస్తుందా ఉమ్మ్ చెప్పండి సి ఫుడ్ ఐటమ్స్ బాగుంటే తినాలి అనిపిస్తాది ఎన్ని ఫుడ్ ఐమ్స్ పెట్టి మాత్రము బాలేకపోతే తినలేము కదా
అదే కదా కానీ బెంగళూరులో ఫుడ్డు వాళ్ళు బాగా పై వంటవాళ్ళు బాగా చేస్తారు సిస్టర్
వంట వాళ్ళు చేస్తారు కానీ హాస్టల్స్లో అట్ల అయితే బాగుండదు సిస్టర్ బెంగళూరులో ఫుడ్
ఆ అవునవును హాస్టల్స్ పీజీలో అడ బాగుండదు పీజీల
బాగుండదు ఫుడ్డు ఏమన్నా మనం హోమ్ ఫుడ్ దా బాగుంటుంది కానీ హాస్టల్స్ అయితే బాలేదు
నాలి ఆ పిజికి కట్టే బదులు బయట తినేది మేలు అడ ఆ పీజికి ఆరు వేలు ఏడు వేలు పే చేసి మళ్ళీ బయట తినాలంటే ఎంత కష్టం చెప్పండి
అవును
ఆ
ఇబ్బందైతాది అక్కడే కాదు ఎక్కడైనా పీజీసీలలో అట్లే ఉందిలేండి ఫుడ్ అంతా బాలేదు
నేను మళ్ళీ చేస్తాను
ఆ ఓకే సిస్టర్